వినిపిస్తుందా ఇప్పుడు
వినిపిస్తుందీ చికెనూ కావాలి చికెన్ చేసే విధానం కావాలి నాకు కొంచెం చెప్తారా
నేన్ చెప్తాను ఫస్ట్ నుంచి చెప్తాను నువు మధ్యలో డిస్టర్బ్ చేయ్యకూదు
నేన్ డిస్టర్బ్ చేస్తా
అంటే డిస్టర్బ్ చేయడం అంటే చికెన్ తెచ్చుకోవాలి అయి ఇయి దె చెప్
నువ్వు మళ్ళ ఎవరైనా మినిమమ్ కామన్ సెన్స్ చికెన్ దెచ్చు కుంటారూ చికెన్ చేసే వాళ్ళు
తెచ్చుకున్న తర్వాత ఒక్క ఆనియను ఒక టమాటా హా హాఫ్ కేజీ చికెన్ క కైతే ఒకటి చాలు
ఓకే హాఫ్ కేజి కైతే ఒకటి రెండు కేజీల కైతే
నాలుగు ఏసుకో మూడు ఏసుకో
మూడా సర్పొతయ ఉ ఓకే
పచ్చిమిర్చి
పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఏస్తారా చికెన్ లోకి
వేస్కొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత
నెక్స్ట్
ఆ హలో
ఆ హలో చెప్పు నెక్స్ట్
అయి బాగా కట్ కడిగి కట్ చేసుకో
ఆ
తర్వాత ఆయిల్ ఆ గ్యాస్ మీద పెనుం బెట్టు పెనంలో ఆయిల్ ఎయ్
ఉ గ్యాస్ ఆన్ జేయిల్లా ఒద్దా ఆ ఆన్ చేసి కింద మంట పెట్టాలా
ఆ మంట వెట్టీ పెనుంలో నూనేసీ అది హీట్ అయిన తర్వాత
ఆ తిరువాత చేసుకోవాలి చెక్కా లవంగాలు ఎందుకేస్తారు
వేస్తారు ఘాటుగా ఉంటదీ, ద మల్ మసాలా ఇప్పుడు. లాస్ట్ లో ఏసుకుంటరు ప నువ్వు మధ్యలో ఇట్లాటి యవ్వ తిక్క తిక్క క్వశ్చన్లు అడగకు.
సరే సరే చెప్పు
చెక్కా లవంగాలు
ఉ చెక్క లవంగాలు ఎన్ని ఏల్లా, తగినంత ఏల్లా, ఒక ఐదే ఎల్, లా మూడేల్లా.
కొంచెం జస్ట్ టేస్ట్ కోసం అంతే
అది టేస్ట్ కోసం అంటే ఎన్ని నాకు తెలీదు, నేను ఫస్ట్ టైం చేసాన్న.
మూడో రెండో చిన్న చిన్నవి చక్కయితే లవంగాలు ఒక నాలుగో ఐదో
సరిపోతాయా కేజ్ కేజీకిి నలుగో ఐ
ఆ
హాఫ్ కేజీ అయితే రెం
రెండో మూడో వేసుకో నువ్వు ఫ్రై చేసుకోవాల అనుకుంటే చికెన్ ది ఊ చికెన్ని కుక్కర్ లో టూ విజిల్స్ వచ్చేలా కొంచెం వాటర్ వేసి ఉడకబెట్కోకో ఎందుకంటే చికెన్ ఆల్రెడీ ఆయిల్ ఉంటు టది చికెన్ లో అది కొవ్వు ఉంటది కాబట్టి
హు మేము అది తీసేస్తాం లే కోవ్వు
నువ్వు తీసినా తీయకున్నా చికెన్ లో వాటర్ ఆటోమేటిక్ గా వస్తాయ్
ఓకే ఓకే ఎన్ని వాటర్ ఎయల్ల మిక్సీ కుక్కర్ లో వేసేకి
ఒక గ్లాస్ వేయ్ అంత మునిగే అంత వేసినావు అనుకో అది సాంబార్ అయితాంది
అవునా వద్దులే ఆయితే నాకు ఫ్రై యే కావాల
ఒక గ్లాస్ అన్ని వేయ్
ఊ
పచ్చిగా రెండు విజిల్స్ కొంచెం ఉప్పు పసూపు వేయ్ దాంట్లోనే
ఊ దాంట్లో కూడా వేయాళ్ళ హు కొంచెం వేస్తే చాలా ఉ ఊ పెట్టి
ట్టి విజిల్ తీసెయ్
ఆ విజిల్ తీసేసి
తర్వాత ఇవి వేసుకున్న దాని నువ్ వేయించుకుంటావు చెక్క లవంగాలు వేసింటావు చూడు ఆనియను, టమేటా, పచ్చిమిచ్చి వేయ్
ఉ
ఫస్ట్ ఆనియన్ వేయ్
ఉ
అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేయ్
ఓకే
తర్వాత టమాటా వేసి బాగా అవి మెత్తగా అయిపోయేంత వరకు
ఇట్లా డీ ఫ్రై చెయాల్ల
ఉ
ఊ
తర్వాత చికెన్ వేసెయ్
ఓకే
చికెన్ వేసి ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ బాగా కలుపు
హు కలిపి చిన్న సిమ్ లో పెట్టల్ల
మీడియంగా పెట్టు
మీడియంలో పెట్టి ఎంత సేపు ఉడికియాళ్ళ ఉ
ఫోర్ ఫైవ్ మనిట్స్ ఉడుకిచ్చు
ఓకే మళ్ళా అల్లం వెల్లుల్లి పేస్ట్
తేదాక కలుపు
హు
మళ్ళీ ఉప్పు ఆ ఉప్పు చూసుకొని వేసుకో కారము, ధనియాల పొడి, గరం మసాలా
ధనియాల పొడి కూడా వేస్తారా
ఉ
ఓకే ఎంత ధనియాల పొడి
అది కారు కారన్ ఇప్పుడు కారం హాఫ్ స్పూన్ వేసినాం అనుకో ధనియాల పొడి స్పూనే
ఓకే ధనియాల్ పొడి హాఫ్ స్ స్ స్పూన్ వేసి కారం పొడి
ధనియాల పొడి హాఫ్ స్పూన్ వేసినప్పుడు కారపొడి కాల్ స్పూన్ వేస్కో
అంతేనా
అంటే అంతే పచ్చిమిరపకాయ వేస్తావు కదాడా
ఆ ఆ ఆ స్పైసీ ఉంటదా మాకు స్పైసీనే తింటారు మా ఇంట్లో
ఇంట్లో స్పైసీస్ తింటే ఒక అర్ధ స్పూ ఒక స్పూన్ వేసుకోవచ్చు కారం ఒక రెండు స్పూన్లు ధనియాలు పొడివేసుకో
ఓకే
ఒకాస్ హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకో బాగా కలుపు అట్లని దాన్ని హలీమ్ జేయ్యకు
ఓకే ఊన్లే అది అంతా మిక్స్ అవ్వే వరకు కల్ప్
ఆ కలిపి కొంచెం దాంట్లో వాటర్ ఉమ్ వచ్చింటాయి చూడు ఆ వాటర్ ఏసుకో
టరు కుక్కర్
కుక్కర్ లో వాటర్ ఉంటాయి చూడు ఆ వేస్ కోని దాంట్లో కొత్తిమీర్
కొత్తిమీరే ఉమ్
వేసి ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు పెట్టు మీ గుమగుమలాడే చికెన్ కర్రీ మిసి మిక్సీకి ఏం అవసరం లేదు
ఊకే కోత్తిమీరు ఏం వెయ్యరు ఊరికే మాముూలుగానే వేసుకుంటాం అంతే
అంతే డెకరేషన్ కోసం ఏస్తాం మొన్న పిల్లేందో పిచ్చి పిచ్చిగా చేసింది ఆ పిల్ల దీం ట్లో వెయ్యలేదు లే చికెన్ కర్రీలో ఎయ్లే రసం లో ఏషింది
ఆ పాప ఫోన్ చేస్తాంది మీ ఫ్రెండ్
ఏ పాప
ఆ పక్క రూం అమ్మాయి ఫోన్ చేస్తాంది చూడు
అవునా కిందికి పోతే ఇది
డిస్కనెక్ట్ అయితాది ఏమో గదా
ఊ పోతానా మెల్లగా
నెట్ ఆన్ చేసుకో దాంట్లో
ఉందో లేదో
అవును ఏమో మరి ఆ బక్కరూమ్ అమ్మాయి దగ్గర బోయి ఫోన్ చేయ్
ఆ పక్క రూం అమ్మాయి కిందికి వెళ్ళిపోయింది ఆల్రెడీ
ఇంగొక అమ్మాయి
ఆ అమ్మాయి పడుకోనుంది పోయి వచ్చినా కిన్
విన్నావా ఓకే ఎందుకు ఏమా
ఏమో వచ్చినా
ఉ ఉ ఉమ్ ఏం పేర్లు చెప్పద్దు ఒవేళ ను
కే ఏది లేదు ఎలా
లేదా ఆ రూమ్ లో ఉందేమో చూడు హలో హలో హలో హలో హలో